ఏం చేస్తున్నారండి
ఏం లేదండి టీవీ చూస్తన్నాం
టీవీ చూస్తారా
హ్ లేదు ఇది ఇది ప్రోగ్రామే
ప్రోగ్రామ్ చూస్తాండ్ర అ
అయిపోయిందా అండి ఈవినింగ్ పని
ఆ అయిపోయింది ఇంట్లో పని అయిపోయింది ఇగ పిల్లలు వస్తారు ఇక ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే ఫయికి వాళ్ళకు గోలిపెట్టేది స్టడీ ఆవర్ ఉందో లేదో మరి దా ఈరోజు
ఉమ్ డ్యాన్స్ ప్రోగ్రామ్సా ఏమన్నా సెలబ్రేషన్ సెలబ్రేషన్సా
ఆ స్కూల్ అన్నట్టు ఇప్పుడు ఫెస్టివెల్స్ ఉందటగా డ్యాన్స్ ప్ ప్రోగ్రామ్స్ అవి పేరెంట్స్ నీ ది ఆ ఏదో ఉందట స్కూలో
ఆ
అట్లా దానికోసం స్టడీ అవర్ మరి ఒక సారి పెడతారో ఒకసారి పెట్టట్లేదు
డ్యాన్స్ వేస్తారా పిల్లలిద్దరు
ఆ పిల్లలిగ ఆ ఇద్దరు వేస్తారుకావచ్చు
పాప బాగా వేస్తాదదా ఏంటి
వద్దని అనం ఎస్తాను పిల్లలంటా
అవునా బాగా వేస్త దా డ్యాన్స్ ఇగా
అట్లా అట్లనే వేస్తారు
నేర్చుకుంటుందా బయటికి వెళ్ళి లేకపోతే ఇంట్లోనైనా
మేడం వాళ్ళే నేర్పిస్తారటగద మేడమ్స్ వాళ్ళు స్కూల్ లోనే నేర్పుతార్ నేర్పి అప్పుడుకి సెలబ్రేషన్ అప్ చేపిస్తార అండి
ఉహ్ హు భారత నాట్యం ఏమైనా వేస్తాదా
బట్టల ఆఫ్సారిస్
భరతనాట్యం భరతనాట్యం
అహా చేయదు రాదు రాదు రాదు
కరాటే క్లాస్కి పంపుతాల్లా
అహా ఏం పంపట్లే
ఉమ్
రావు అయన్ని
గేమ్స్ ఆడుకుంటనేమీ అంతే ఇంటికి
అంతే అవును గేమ్స్ ఆడతాది
ఆహా స్నాక్స్ చేసారా
స్నాక్స్ ఏంలేవు పాలు ఉన్నాయ్ మరి ఏమన్నా బిస్కెట్స్ అవి ఏమన్నా తింటారో ఉన్నా లేక ఏం చేస్తారో ఇగ
అవునా కర్రి చేయ్యాల ఈవినింగ్ ఏమన్నా వంట చేయ్యాలా
కర్రీస్ ఆ ఆ చేయాలి పాలకూర కొంచమే ఉంది పొద్దున మార్నింగ్ ఏదైనా ఎగ్బోర్డ్ లాంటిదన్నా ఏదన్నా చేస్తే సరిపోతది కొంచెం టమాటా పచ్చడి ఉంది పుదీనా పచ్చడి ఉంది మరాయి పెట్టుకుంటాందంటరా మళ్ళీ ఎగ్ కర్రీ ఏయమంటరా వచ్చినాక వాళ్ళు చెప్ వాళ్ళు చెప్పినట్టు చేయాలి ఇగా ఉమ్ వాళ్ళు చెప్పినట్టే వండాలి వాళ్ళు చెప్పినట్టే పెట్టాలా
ఫోన్ ఎక్కువ ఇవ్వకండి
ఫోన్ ఇంటికొచ్చిందంటే ఫోను ఫోను ఫోను ఇక వాళ్ళ కొట్టుకోవడమే ఇద్దరు
ఆ
మాకని కొట్టుకుంటారు బొమ్మలు ఆట బొమ్మ వాళ్ళు బొమ్మలు చూస్తారు ఇటు ఫోన్ ఫోన్ చూత్తరు ఫోన్ చూసుడు బాగా చదువుతారు ఇగ అట్లనే
ఉమ్ నవోదయ రాపిచ్చారా
ఏయి రాపిలే
ఆ
స్కూల్ కి వెళ్తారు ఏయ్యి రాపిలే ఏ వస్తాయో రావో అని రాపియలే ఉమ్
బావి అదుగుట్టలో రాపియ్యాచు ఏం కాదు
ఏమో రాపియలేదు అవి ఎప్పుడు పడతాయో మరి చూడలేగా రాపియలేదు మళ్ళీ పడ్డప్పుడు ఎప్పుడన్నా
మ్యాథ్స్ చేస్తారా బాగా
మ్యాథ్స్ ఆ చేయలే ఆ ఒకరు చేస్తరు ఒకరు చేయరు ఒకరికి అర్థమయితే ఒకరికి అర్థం కాదు.
అదిలేక పెరిపాయల్ బొమ్మలు కూడా బ బయాలజీ సైన్స్ కూడా ఎక్కువ కాంటెస్ట్ పెడితే అయిపోయిద్ది.
ఉమ్
ఆ బ్రేక్ వార్డు మీకుంది నర్సింగ్ వార్డ్ ఉంది. ఆ అ
అయే ఎక్కువున్నయ్ పిల్లలకి
అగా ఉ
ఉహు ఇంకా ఏం చేస్తాన్రు
ఏంలేదు మీ వోడు ఇలాది పాప బాబు కాడికే స్కూల్ దగ్గరకేలే ఉ వేరే తీసుకొని వస్తా ఒక టెన్ మినిట్స్ అటు ఇటు
ఉహు
హు
అవునా వేరే వేరస్ స్కూల్ ఏమో పిల్లలు ఇద్దరు
మీరు కులే దూరమే ఏ బస్ చిన్న బాబు స్కూల్ కెళ్ళి తీస్ ఇక్క రాలి పెద్ద పాపనేేమో బస్సు
అవునా వాళ్ళకి వెళ్ళి తీసుకు క్కరాలే రోజ్
ఆ అ సెంటర్ దగ్గర
ఇంటికి వచ్చినంక ట్యూషన్ కి వెళ్తారా
పంపిమ నెక్స్ట్ ఇయర్ జుద్దమనియగ స్కూల్ అనే
ఇంట్లోనే రాసుకుంటాయా మంచిగా
ఆ చదువుతాది పాప బానే ఆ రాస్ పుంత చౌ
అ ఇంట్లో అల్లరిచేయడం టీవీ చూడడం ఇ ఏదైనా చ్చిత్తదా ఏమన్నా
కుట్టుద ఆ
కొట్టుకోవడం పిల్లలంతే ఇక కొట్టుకోవడం ఆ కొట్టుకోవడం అంటే పిల్లలక్ కామన్ అయిపోతంది ఇప్పుడు ఇగ వాళ్ళని మనమే ఏమనలేకపోతానం ఇగ వాళ్ళు కొట్టుకుంటంటే మనమేజుడవల్సివస్తుం
అంతే ఎవనగావలి అంటే అది కొనిల్స చిన్న అప్పుడిగా
అవు అట్లనే తయారవుతాళ్ళు
కొనీయకపోతేక ఇగ గోర ఏడిపోయి ఏదో ఒకటి చేసాడు ఇక కొద్దిసేపు ఇక స్కూల్ నుంచి రానిది తినిపించి స్నాక్స్ ఇక బయట కొద్దిసేపు ఆడుకుంటారు ఒక హాఫ్ అన్ అవర్ సైకిల్ దొక్కుడో ఇక ఏదో ఒకటి ఎస్తారు ఒక హాఫ్న్ అవర్ చేసినాక ఇగ మళ్ళా స్టడీ
అవును అట్లనే ఉండాలె అ ఎందుకంటే వాళ్ళు స్కూల్ల్లో ఇప్పుడదాక ఉండి ఉండి వస్తారు కాబట్టి కాసేపు కూడా ఆవడని లేకపోతే వాళ్ళకి కాద అట్లనే కాడనే సరే
ఆ సిక్స్ టు ఎయిట్ వరకు ఇగ బయటకు వస్తే పాడుకొని తర్వాత సిక్స్ నుంచి ఎయిట్ వరకు ఇక చదువుకోమంటా ఇగ బాబు చదువు వాళ్ళలే చిన్న బాబెగా ఐయన అంత ఎం చదవాడు ఇగ ఆ పాప ఉ ఎక్కువ పాపనే ఇగ ఆ ఇగ చిన్నపిల్లగాడే కదా చిన్న బాలతల్ పని మని ఇ ప అదివటం ఆ ఆది అప్పుడే కొంచెం బాబు
ఆయన పిల్తోడు ఆయ అడుడ
ఆ అంతేగా చిన్నపిల్లలుగా బయట తిప్పాలి ఆ బయట బయట తిప్పాలి ఆ బయట తిప్పాలి వాళ్లని ఆ కొసేపు ఆడుకుంటారు బయట తలత యించికజడిగా వాళ్ళు అడిగిన ఇవ్వాలి
గేమ్స్ ఆడుతాద పాపా ఆటలు బాగా ఆడద పాప ఆటలు
ఆ ఆడుకుంటది కద స్కూల్ స్కూ లో గేమ్స్ పెట్టినప్పుడు ఆడుతుంది కరాటి నేర్పిస్తానుమ్ అ అంతేగా ఆ స్కూల్ లో
స్కూల్ ఏప్తర్
అంటే స్కూల్గా టూ డేస్ ఒకసారి ఉంటంది అంతే వన్ వీక్ కి టూ డేస్ వన్ వీక్ టూ డేస్ అంతే
అవును పిల్లలకి ఏద ఒకట్ అనేది ఉండాలి
హ భర్త నాట్యంనేర్పుదామంటే కొంచెం దూరం ఉందనే ఆగుతుర హ్మ్ మీ పాప నేర్చుకుంటదా
వాళ్ళ స్కూల్లో కూడా ఉందా అని అన్నారు కానీ
స్కూల్ నేర్పిస్తలా
నేర్పిస్తాను వేరే పిల్లందరు న నేర్చుకుంటారు కాని ఈలే నేర్చుకో ఇట్ వద్దా అనే సరికి సైలెంట్ ధైర్య
హ్మ్ హమ్ నేర్పిళ పిల్ని అనిట లోంచాల్
అదే అందరు నేర్చుకుంటాలి లేగాని
ఇప్పుడు స్టడీ కంటే ఎక్కువ అదే ఉంది స్టడీ కంటే ఎక్కువ వీటికే ఉంది గేమ్స్ కే ఉంటుంది ఎక్కువ గేమ్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు గేమ్స్ ద్వారా కూడా జాబ్స్ పడ టెన్ అంతా అయిపోగానే అప్లై వేసుకోవచ్చు జాబ్స్ ఉంటాయి మంచిగా అ
హ్మ్
దాని వారు కూడా పంపియచ్చు. ఏం గాదు ఏమైతంది
అదే కానీ ఫీజ్ ఎక్కువ అనేసరికి వద్దని సైలెంటుకున్నాం. పిల్లంతా వాళ్ళ క్లాసోళ్ళు పిల్లలంతా త ఏళ్తారు. ఫీజే
రన్నింగ్ కూడా ఉంటది. రన్నింగ్ కూడా పోవచ్చు. మంచిగా ఆ ఏ గ్రౌండ్కి వెళ్ళినా రన్నిం రన్నింగ్ పోవచ్చు మంచిగ్ ఈవినింగ్. ఈవినింగ్
ఆ ఆటలు ఆడతారు వచ్చినంక బాగా సైకిల్ దొక్కుతాడు. ఆట ఆడతాడు సైకిల్ దొక్కుతాడు బాగా.
ఆహ్
పాప ఇంట్లనే ఉం
ఉహ్మ్
హ్మ్ ఎక్కువ ఎలాదు
హ్మ్ ఇంగ్ పంపియాలి బయట కొంచెం తిప్ కపోతేనే ఉన్నా ఇంట్లో ఉన్నా కూడా మొత్తం. వాళ్ళకి ఏం తెలవదు బయట. బయట వాతావరణం కూడా ఉ తెలవాల వాళ్ళకి ఎప్పుటిక్ కి ఇంట్లో ఉంచి కట్టేసినట్లూ తే ఇగా ఆ మైండ్ వేరే ఉంటది. మనకి
ఆహ్
వాళ్ళన్ అని తిప్ తనే ఉండాలే
అవును
అదే పిల్లలు అక్కడ దాకా ఏగ్రే ఆ ఇంగ్ ఎంజాయతరిగా
ఏండా
ఈ ఎండలకి ఇక బయటికి పంపియ్ద్ది ఏముంది. స్కూల్ నుంచి రంగానే అన్నం తినిపోయాల పండబేట్టుడే ఇగా
ఆ ఎండలు బాగా ఉన్నాయి. అదే చూస్తానం ఈ ఇప్పుడు ఎప్పటి నుంచో ఈ హాఫ్ డేస్ స్కులిగా
ఆ
ఆఫ్డే స్కూలు ఆ యా ఓ ఆఫ్లై స్కూలొచ్చిన కానుంచిగ
ఆ ఓకే అండి